హా
హలో
చెప్పండి
మీరు ఈ వేసవి సెలవాలని ఎట్లా ఎంజాయ్ చేసారు.
వేసవి సెలవున చాలా బాగా ఎంజాయ్ చేసాము
ఏ మీరు ఏడికేడికి వెళ్ళారు వేసవి సెలువలలో
వేసవి సెలవులలో మేము పుణ్యక్షేత్రకు వెళ్ళాము
ఏ పుణ్యక్షేత్ర మేము ఆ తిరుపతికి వెళ్ళాము గోల్డెన్ టెంపుల్ కి వెళ్ళాము
ఓకే తిరుపతికి వెళ్ళార
అవునండి
ఎలా వెళ్లారు తిరుపతికి మీరు
మేము ట్రేన్ లో వెళ్ళాము.
ఓకే ట్రైన్ జర్నీ బాగుందా, మీకు తిరు
ఆ ఆ బాగుందండి
ఎన్ అవర్స్ జర్నీ పడుతుంది. ట్రైన్ లో వెళ్ళాలంటే తిరుపతికి
ఒక సెవెన్ అవర్స్
సెవెన్ అవర్స్ అంటే ఇప్పుడ ఎక్కాలి మనం ఇక్కడ నుంచి ట్రైన్ తిరుపతికి వెళ్ళాలంటే
ప్పు నై నై ఎస్ట మరు క సెవెన్ పఎ బత
ఓకే అే అంటే మనం ఇప్పుడు మనకి ట్రైన్లు ఏ టైం అయితే ఆ టైమ్ లో ఎస్లిటీ ఉంటుందో లేకపోతే టైమింగ్స్ ఉంటాయి వీటికి ఈ టై లోనే ఉంటుందని
టైమింగ్స్ ఉంటాయండి
టైమింగ్స్ ఉంటాయా అండి ఓకే ఆ అంటే మనం ఇప్పుడు ఈవినింగ్ ఇక్కడి నుంచి ఎక్కామ అనుకోండి జర్నీ చేసి మార్నింగ్ దిగితే అక్కడ నుంచి దగ్గరనా తిరుపతి డైరెక్ట్ గుడికి వెళ్ళిపోవచ్చా
ఆ అవును
డయట గుడికిె వెళ్ళిపోచ్చా అనమాట ట్రైన్ దియగానే
ట్రైన్ తీయగానే బస్సు ఉంటుంది
తిరుపతికి వెళ్ళడాక ఓకే ఆ బస్ నుంచి మళ్ళీ బస్సు ఎన్ని అవర్స్ జర్నీ ఉంటుంది అక్కడ నుంచి తిరుపతికి
ఒక టూ అవర్స్ ఉంది
టూ అవర్స్ ఉంటుంది ఓకే టూ అవర్స్ లో మనం తిరుపతికి రీచ్ అయిపోతాము
అవునా
అంటే మీరు బస్ ద్వారానే వెళ్ళారా తిరుపతికి పైకి
ఆ అవును అహ మెట్లేక్కి అం
మెట్లు ఎక్కారా మెట్లు ఎన్ని మెట్లు ఎక్కారు సార్ మీరు
టూ థౌజండ్
టూ థౌజండ్ మెట్లు అమ్మా టూ థౌసండ్ మెట్లు ఎక్కార అంత మెట్లు ఎక్కగలి కా టారా మీరు
ఆ మాకు ఎక్కేటప్పుడు హా బప్పులేవు మనము కి ఇంకా ఎక్కాలని ఇట్లా అనిపిస్తుంది
ఓ మనకు అంత అంటే ఎక్సైట్మెంట్ వస్తుంద అనట దేవుడి దగ్రికి వెళ్ళేటప్పుడు ఇంకా నడవాలి ఎక్కువ ఎక్కాలి అన్నట్టు
అ మన మాజలప్ స్టెప్ ఎక్కేటప్పుడు కూడా మనకి మౌంటైన్స్ అట్లా కనబడుతూ ఉంటాయి
మౌంటెన్స్ అవన్నీ కనిపిస్తాయాస్ సైడ్ కన్ని కొండలు ఓకే అంటే సే మా అక్కడ ఎక్కేటప్పుడు కూడా మళ్ళీ జంతువులు ఇవి కూడా వస్తుంటాయంట అలాంటిది ఏమన్నా మీ
ఆహా అలా అలా ఏం వద్దు కదా
అంటే వాళ్ళకి అన్నికి సెక్యూరిటీ పెట్టారు అక్కడ మరి మొత్తం అన్ని
ఆ పెట్టలేదు కానీ ఆ అట్లా అవీరే బయటికి రావకు
అ ఓ ఓకే మీకేమైనా జంతువులు కనిపిచ్చాయా వెళ్ళేటప్పుడు పైకి
ఆ జింక కనపడ్డది
జింకా కనిపిచిందా ఓకే ఇంకా అక్కడ ఏమేమి నేను మంచి మీరు అంటే ఎక్కేటప్పుడు ఎలా ఎంజాయ్ చేసుకుంటే వెళ్ళారు మరి అది తెలియకుండా నడిచినట్ల అన్ అన్కెలేదంటున్నారు కదా
ఆ ఆ హు వన్స్ అంటే ఇట్లా మనము పోయేటప్పుడు మనకి చాలా మౌంటైన్స్ కనబడతా ఇంకా వెళ్ళాక మనకి ఆ టికెన్ కౌంటర్ ఉంటది ఆడ మల్ల టికెట్స్ టికెట్ తీసుకోవాలి
కోసం తీసుకోవాలి సార్ టికెట్ అక్కడ?
ఆ అ లడ్ ఆ లడ్డు ఇస్తారు.
లడ్ తిరుపతి లడ్డు టికెట్ అనమాట ఎందుకు అని ఎందుకు ముందే తీసుకోవాలి టికె కెట్ మనం దర్శనం చేసుకోలేదు కదా ఫస్ట్
మనం మెట్లేక్కుతే అట్లా
ఆహా అంటే ఎక్కిన్ మెట్లు ఎక్కిన వాళ్ళకి ఫ్రీగా లడ్డు ఇస్తారని ఇది టికేటిస్తారా ఓకే ఓకే అండి అంటే మళ్ళీ ఇప్పుడు టికెట్ తీసుకున్న తర్వాత ఇంకాలా పైకెక్కుక్కుంటూ వెళ్ళాలి ఎన్న వర్స్ పటిది మీక్ పాైకిక్ ఎళ్ళలే సార్కి
అ ఫయా
ఫైవ్ అవర్స్ లో వెళ్ళలిపోయారు పైకి ఎక్కి ఎక్కిన తర్వాత వెంట అంటనే మనం టెంపుల్ క వెళ్ళిపోవడానికి కవీనియంట్ ఉంటుది అక్కడ
ఆ అవు
మీరు ఎలా అంటే ఎలా ఏమేం చేశారు ఎక్కిన తర్వాత
మేం ఎక్కిన తర్వాత ఫస్ట్ రూమ్ తీసుకోవాలి
ఓకే రూమ్ తీసుకోవాలి రూమ్ అంటే రూమ్ మీరు ముందే అక్కడ డైరెక్ట్ వెళ్ళి తీసుకున్నారా
ఆ అవునండి డైరెక్ట్ వెళ్లిి తీసుకు
డైరెక్ట్ వెళ్ళి మనకి ఇచ్చేస్తారా డైరెక్ట్ వెళ్ళి రూమ్ అంటే అమౌంట్ పే చేసేది ఉంటుంది అక్కడ
ఆ అమౌంట్ పే చేసేది ఉంటది
ఆహా పే చేసి రూమ్ంది క ఇచ్చేస్తా అనమాట ఎలా ఉన్నాయి సార్ అక్కడ రూమ్స్ బాగున్నాయా
ఆ బాగున్నాయండి గీజర్ కూడా ఉంటుంది
గీజర్ కూడా ఉంటుంది అంటే వేణీలు కూడా ఫెసిలిటీ మనకు ఉంటుంద అనమాట రూమ్ లో
ఆ అవున
ఓకే సార్ సార్ తిరుపతికి వెళ్ళిన ప్రతి ఒక్కళ్రు గుండు వయించుకుంటా అంటారు మీరు కూడా వయించుకున్నారా
ఆ చేయించ చేయించుకుమండి
ఓకే అంటే దానికో టైం మళ్ళీ ఇం సపరేట్ గా వెళ్ళాలి కదా అక్కడకి వెళ్ళలి చేయించుకోడానికి టైం పడుతుంది దాని కోసం కూడా క్యూ లైన్ నిల్చోవాలా
ఆహా ఆ నిల్చోరా ఆ నిల్చ
ఓకే సరే మళ్ళీ అద చేయించుకున్న తర్వాత ఇక్కడికి వెళ్ళారు మీరు డైరెక్ట్ దర్శనానికి వెళ్ళపోారా
ఆహా గుండంలో స్నానం చేసి
గుండెంలో స్నానం చేస్తారా ఓకే గుండెంలో స్నానం చేసే ఎంత కన్వీనియంట్ ఉందా సార్ అక్కడ మనం లో ల్కి దగోచ్చ ఓకే ఓకే అంటే తర్వాత ఇంకా డైరెక్ట్ దర్శనానికి ఎంత మీకు దర్శనం ఎందుకంటే తిరుపతికి వెళ్ళిన ప్రతి ఒక్కరుూ చెప్తారు దర్శనం క చాలా టైం పడుతుందని మీకు చాలా టైం పట్టిందా లేకపోతే తొందరని దర్శనం అయిపోయిందా
ఆ చాలా టైం పట్టంది
చాలా టైం పట్టిందా ఓకే ఆహా అంటే మెట్ల ఎక్కి వెళ్ళినందుకు దర్శనం కూడా మీకు తొందరగానే అయిపోయింది అంటున్నారు
ఓకే ఇంకా సార్ అంటే ఇప్పుడు దర్శనానికి లోపల ఎలా మనకి ఇప్పుడు మీకు అంటే మన దర్శనం టైమ్ లో భోజనం టైం కూడా వచ్చే మీకు అక్కడ అంటే ఏమన్నా టిఫిన్స్ అట్లాంటి ప్రొవైడ్ చేస్తారా
ఆ ఫ్రీ టిఫిన్స్ ప్రొవైడ్ చేశారు
ఫ్రీ టిఫిన్సా ఏం టిఫిన్ తిన్నారు మీరు
మేము ఆ పూరి ఇంకా చాలా రకరకాల టిఫిన్స్న్నాం
ఓకే అవన్నీ టిఫిన్స్ వాళ్ళు ఇస్తారనమాట లోపల మనము దర్శనంకి వెయిట్ చేసినప్పుడు
దద్దోజనం కూడా ఇస్తా
దద్దోజనం కూడా ఇస్తారా ఓకే బాగుందా సార్ మంచి ఎలా ఉన్నాయి టేస్ట్ అవి దద్ద
ఆ బాగున్నాయండి
చాలా ఓకే అంటే మళ్ళీ ఇప్పుడు తర్వాత దర్శనం అయిపోయిన వెంట వెంటనే ఇంకా మనకి బయటికి రావడానికి కన్వీనియంట్ గా ప్రసాదం తీసుకోవచ్చా డైరెక్ట్ వెళ్ళి
ఆ అట్లుంటందండి
ఓకే మ ఇంకా నెక్స్ట్ మనం మళ్ళీ అక్కడ నుంచి వేరే దర్శనాలు ఏమైనా గుడిలు ఉన్నాయా లేకపోతే ఆ దర్శం అయిపోయిన వెంటనే ప్రసదం తీసుకని ఇకా డైరెక్ట్ వెళ్ళిపోవచ్చ మనముూమ్కి
వేరే గుడిలు ఉంటాయండి
వేరే గుళ్ళలు ఉంటాయ అవన్నీ దర్శనం అవుతుంటాయి అన్నమాట మనకి
అవునండి
ఓకే అంటే ఇప్పుడు ఆ దర్శనానికి మీకు ఎంత టైం పట్టింది
దర్శనం కి కి ఒక టూ అవర్స్ పడుతుంది
టూ అవర్స్ పట్టింది టూ అవర్స్ జర్నీ మీకు అంటే దర్శనం ఎలా అనిపించింది
ఆ మధ్యలో మధ్యలో రెస్ట్ రూమ్స్ రెస్ట్ రూమ్స్ ఉంటాయి ఆడ కూడా టిఫిన్స్ పెడతారు
టిఫిన్స్ కూడా ప్రొవైడ్ చేశారా ఓకే ఓకే ఓకే అంటే మీకు ఇప్పుడు ఈ తిరుపతి పుణ్యక్షేత్రం అంటే మనకి ఎన్ని ఇప్పుడు ఎన్ని డేస్ జ ర్నీ పడుతుంది మీరు ఇప్పుడు వెళ్ళారు ఒక రోజు దర్శనానికి ఒక రోజు సరిపోయింది నెక్స్ట్ డే రిటర్న్ అయిపోయారా
ఆహా ఆ తిందలో కొన్ని గుడులు ఉంటాయి
కొన్ని గుళ్లు ఉంటాయి గుళ్ళు అన్ని చూసుకున్నారా మీరు అవన్నీ ఓకే
బస్సు లో వెళ్ళాం
బస్ ను నుంచి మళ్ళీ స్టేషన్ కి వెళ్ళాలి మనము అక్కడ నుంచి
ఆ ఆ డైరెక్ట్ స్టేషన్ కేల బస్సు ఉంటాది
ఓ డైరెక్ట్ స్టేషన్ కి వెళ్లే బస్ ఉంటది ఆ బస్ నుంచి స్టేషన్కి వెళ్ళాక స్టేషన్ నుంచి మీకు ట్రైన్ అనేది మళ్ళీ రిజర్వేషన్ చేయించుకోవాలా లేకపోతే ముందే రిజర్వేషన్ చేసి పెట్టుకోవాలా
అంటే మీరు రిజర్వేషన్ తీసుకోవచ్చు ఆడికి పోయినాక టికెట్స్ కూడా కొనోచ్చు
ఓకే డైరెక్ట్ కొనడానికి ఉంటుంది ఛాన్స్ మనకి ట్రైన్ అప్పుడు సప్పుడే
ఆ ఉంటుందండి
ఓకే అంటే అది అంటే అన్ రిజర్వేషన్ అయిపోతుంది కదా అంటే మళ్ళీ నిల్చొని రావడం కూర్చోడానికి సీట్ అట్లాంటివి దొకుతాయా మరి
ఆ దొరుకుతాయండి
అంటే ట్రైన్ లో కూడా జర్నీ ఎలా అనిపించింది మీకు ఇప్పుడు నైట్ అంతా జర్నీ చేసిన అన్నారు కదా అంటే ఇప్పుడు ఆ నైట్ అంత జరి ర్నీలో ఎలా అనిపించింది కన్వీనియంట్ అనిపించిందా నిద్ర పట్టడానికి అయినా తినడానికి ఫుడ్ కరెక్ట్ కన్వీనియంట్ కైనా వాటర్ కైనా
ఆ అంటే వా వాటర్ మనమే తెచ్చుకోవాలి ఫుడ్ ఏమో అలా మనకు వస్తుంటాయి
ఓకే.
రిజర్వేషన్ చేసుకుంటే.
ఓకే. ఓకే అంటే రిజర్వేషన్ చేసుకుంటే ఇవన్నీ.
ఆహ్.
ఓకే. కి ఇప్పుడు. అంటే ఇప్పుడు మనకి ఎలా అంటే ఇప్పుడు అక్కడ. దర్శనం అయిపోయిన వెంటనే ఇవన్నీ త్రీ డేస్ లో జర్నీ చేయొచ్చు మళ్ళీ రిటర్న్ అయిపోవచ్చు ఇంటికి.
ఉమ్ అవునండి త్రీ డేస్. మీరు ఇంకా మధ్యలో కొన్ని పుణ్యక్షేతాలు అరుణాచలం లాంటివి దర్శనం.
అరుణాచలం లాంటివి కూడా దర్శనం చేసుకోవచ్చా ఎందుకంటే అక్కడి నుంచి దగ్గర ఉంటుందా మనకి.
అవునండి.
ఓకే అండి మీరు చెప్పింది నాకు చాలా బాగా అనిపించింది ఎలా అంటే మనకి. మనం ఒక త్రీ డేస్ లో. తిరుపతికి వెళ్లేేసి రావచ్చు దర్శనం కూడా చేసుకోవచ్చు. ఓకే మేము కూడా ఈసారి నెక్స్ట్ టైమ్ తిరుపతి. కి ఆహ్ టూర్ కి కంపల్సరీగా ప్లాన్ చేస్తాము మీరు చెప్పిన విధానమైన. అక్కడ ఉండే ఫెసిలిటీస్ అయినా ఆహ్ భోజనం గురించి మీరు చెప్పలేదు అంటే మనం దర్శనం అయిపోయినాంగనే భోజనం. భోజనం కూడా ప్రొవైడ్ చేస్తారా తిరుపతిలో.
ఆహ్ చేస్తారండి ఆడ. ఒకటి ఉంటది ఒక ఆమె పేరుతోని.
ఒక ఆమె పేరుతోని ఉంటుందా భోజనం. భోజనశాలని ఆహా అల్. ఓకే ఓకే అంటే అమ్మవారి పేరుతో ఉంటుందా భోజనం. భోజనశాల ఓకే అండి. సరే అండి నెక్స్ట్ టైమ్ మేము కంపల్సరీగా తిరుపతి ట్రిప్ ప్లాన్ చేస్తాము. చెప్పినందుకు చాలా ధన్యవాదాలండి.
ఉమ్ తప్పకుండా వెళ్ళిరండి.
థ్యాంక్ యూ.
ఇప్పుడు నేను చేసినాన మీరు చేసిండ్రా. ఆహ్.